హలో అండి నమస్తే వినిపిస్తుందండి
నమస్తేండి బాగున్నారా
ఆ బానే ఉన్నావండి మీరు బాగున్నారా
బాగున్నావండి భోజనాలు అయినా అండి
అవునండి ఇప్పు భోజనాలు చేసామండి మీ అయినా అండి భోజనాలు
అవునండి అయినయ్
అవునా అండి ఏం కర్రీస్ అండి
పానకం రొట్టె చేసినా అండి మామిడి పండ్ల పానకం చేసి చేస్తున్నానండి
మామిడి పళ్ళ పానకం చాలా బాగుంటుంది అండి ఉహుం
బాగుంటాదండి నేను కొంచెం బెల్లం వేస్తా కొంచెం ఉప్పేసి మిక్సీ పట్టి చేస్తా చాలా టేస్ట్ ఉంటుందండి
బెల్లం వేసి చేశారా అండి
ఆ అవునండి వేడి కాదండి హీట్ కాదన్నట్టు
అమ్
హుమ్
అంటే ఏమి మామిడి పండ్లు అండి బంగినపల్లి రసాల
రసాలండి
రసాలు తీసుకొచ్చ చేసారా
తిన్నారాండి ఏం చేసిండ్రండి
ఆ తిన్నామండి ఇప్పుడే మ్యాంగో పచ్చడి వేసుకొని తిన్నామండి ఈరోజు
కొత్త పచ్చిడా అండి
అవునండి కొత్త పచ్చలో పెట్టామయితే ఈరోజు ఇప్పుడు అదే వేసుకొని తిన్నాము
బగు అడి వేడి వేడు అన్నంలోకి
అవునండి కొత్త పచ్చడి బాగుంటద అని చెప్పేసి అదె తిన్నామండి మీరు పెట్టారండి పచ్చడి
ఆ అవునండి పెట్టినండి కాపోతే కొంచెం ఉప్పు ఆవ పొడి ఉమ్ కారం కొంచెం జీలకర్ర పొడి కలిపి పెట్ట టినండి నూనె కలపలేదండి కొంచెం ఒక టీ గ్లాసేడు ఆ కొంచం పోసిన పచ్చి నూనె ఇగ తిన్నన్నెప్పుడు అవస ము ఉంటే అప్పుడు అవసరం మందం పోనీ పెడతాండి
ఉహ
హు ఒకటే సారి అంటే పా నిల్వ పెడుతే హ మెత్త మెత్తగా పడుతండి అండి కొంచము మెతుక మెతుకలాగా అనిపిస్తాంది అీ అందుకే పెట్టట్లేదు ఏమేం పచ్చళ్ళు పెడతారండి మీరు
ఏమే సీజన్ బట్టి పెట్టుకుంటామండి మొన్న సంక్రాంతి అప్పుడు చింతకాయ పచ్చడి పెట్టాము
హ
టే చింతకాయ అంటే పచ్చిది కాదు
హ
మామూలుగా ఇట్లా పండు మిరపకాయలు దొరికినాయి అయితే చేయన్లా
ఆ
అవి తీసుకొచ్చి ఇంట్లో చింతపండు వేసి పెట్టామండి ఇంట్లో మనం కొనుక్కొచ్చిన చింతపండు ఉంటది కదండి
అవునండి
అదే ఇక రుబ్బేటప్పుడు అదే ఒక పావుకిల అంతా వేసి రుబ్బచ్చామండి
హ
ఈగ పచ్చి చింతకాయ తెచ్చి ఆ అట్లా బాగానే ఉందండి సేమ్ చింతకాయపచ్చలానే ఉంది మన ఎండి న చింత పండిేస్తే
అవునండి
ఒక కిలోకి పావు కిలో ఎల్లి పైలు వేసినాము ఒక పావుకులో చింతపండులు వేసినాం అండి
పావుకిలో ఎక్కువ కాదా అండి
ఆహా ఏ ఆహా కాలేదండి అంతే అంటే మిరపకాయలు బాగా కారం ఉన్నాయి
ఓకే ఓకే
కారం ఉండి అందుకే పావు కిలో వేసాను కిలోకి సేమ్ మన చింతకాయ పచ్చడి ఉన్నట్టే ఉందండి
కారం ఉంటే పావు కిలో పడుతదండి
ఊమ్
నిమ్మకాయ ఉసిరిగాయా పెడతారా అండి,
ఆహా ఉసిరిగాయ పెట్టామండి నిమ్మకాయ అంటే ఇగా చెట్టుకి ఓ పదిరవై కాయలు వెళ్లినాయి చలికాలం, హలో
ఉహు
అంటే ఇట్లా ఉప్పు కలిపి ఉంచు, అండి
వేడి వేడి అన్నంలో నిమ్మకాయ వక్క కూడా ఉట్, టు నిమకాయ వక్క తోని తిన్న కమ్మగా ఉంటుదండి
అవునండి
ఉహు
తాలింపు పెట్టలేదు వాటిగానే ఇట్లా పసుపు ఉప్పు కారం కలిపి పెట్టాము అంతే, అంతే ఇగ అవసరం ఉన్నప్పుడు తాలింపు
అంతే అంతే అండి,
ఉహు
మేము కూడ అట్లనే పెడుతము అండి,
అట్లా పెట్టుకుంటేనే బాగు నిమ్మకాయ పచ్చడి మనం వట్దిది కూడా, వేడి అన్నంలో వేసు,
ఉ బాగుంటది కమ్మగా ఉంటది,
తాలింపు పెట్టకున్న ఏమనిపియదు మనకు పప్పులో వేసు, అంటే బాగుంటది అట్లనే,
అవునండి
ఉ
నేను కూడా మరండు మిరప పండ్లలా, సేమ్ మీర చెప్పినట్టే, చింత పండు వేసి మిక్సీ పట్టేస్తే ఇల్లు వెల్లుల్లి, జీల్కర ఉప్పు వేసి,
ఉహు
ఫ్రిజ్ల పెడతాండి వేడి అన్నంలకు వేసుకుంటాము, బాగుంటాది కొంచెం నెయ్యి ఎసు, ఎకుని పచ్చడి వేసుకుంటే ఎంత సూపర్ ఉంటుందండి,
ఉమ్ ఇంకే ఏమేమి పచ్చాలు పెడతారండి మీరు,
కొంచెం నిమ్మకాయ పెట్టినాండి, మగ సంక్రాంతి అప్పుడు కొంచెం నిమ్మకాయలు సీజన్ కదాండి మనకు దొరుకుతాయి కదా కొన్ని నిమ్మకాయలు ఉప్పును కొంచెం పసుపు కలిపి ఉంచిన
ఆ
ఇదే ఎండుమిిర్చి పది పచ్చిమిిర్చి ఇది పండుమిిర్చి అదొ ఒక కిలో మిక్సీ వట్టి పెట్టి చ్చిన
హ
అ మామిడికాయలు కూడా ఒక మూడు గవకాలు ఆ పొడి కారము అన్నిీ కలిపి అండి వాళ్ళవేడి అన్నములో ఒక ముద్ద. ఒకటి వక్కేసుకున్నామయితే కమ్మగాకనిపించిందండి
అవునను బా అనిపిస్తుాని ప
హ అడి
హ
చింతకాయలుఅంటే కొనుకచ్చ నేనా అండి చింతపండు చెట్లే
లేదండి కొనుక్కొచ్చిందిేనంత
అవును
అ
మా ఫ్రెండ్ వాళ్ళకు కొంచెం తెలుసు ఇచ్చిన వాళ్ళకి అమెరపా తోటలున్నాయిఆయితే వాళ్లు ఆ పల్లె తెచ్చు కుంటారట అండి చింతపండు తోటి
అయితే మాకు ఊరికి వెళ్ళినప్పుడు మిప్ప పండు దొరికినండి తోటలోవి
ఇ
తోటలోవే తెంపుకొచ్చాము ఒక కిలో కిలోన్నర దాకా యవి చాలా రోజులు ఉంటాయి వేస్ట్ అయితే అని చెప్పేసి మా ఇంట్లో గ్రాండర్ ఉంది రుబ్బామ అండి ఎల్పాయ, జీలకర్ర వేసి రుబ్బామెలు మేమే
ఉహ్మ్ అ
ఎపండి ఎండాకాలం అయితే విపరీతమైన ఎడలు ఉన్నాయండి ఈసారి
అవునండి చాలా ఎండాలు ఉన్నాయి. హాలిడేస్ కి ఎక్కడికన్నా వెళ్తారారండి.
లేదండి వెళ్ళలేదండి ఈ ఎండలకి మనం ఇబ్బంది పడడము వాళ్ళని ఇబ్బంది పెట్టడం. అని ఎటు వెళ్ళలేదండి
ఆహా
ఎల్లాలి చుట్టాలిండ్లలక్ కు అక్క వాళ్ళ ఇంటికి వెళ్లేది ఉంది. కాని ఈ ఎండలకు భయపడే యాక్చువల్లీ అస లేటు వెళ్ళట్లేదండి.
అవునా
అమ్మ పోయిన సంవత్సరం. కంటే ఈ సంవత్సరం విపరీతంమండి ఎండలు.
ఎండలు బాగున్నాయండి.
ఉహ్మ్
కూలర్లు బంద్ చేస్తే ఒక నిమిషం కూడా ఇంట్లా ఉండాలనిపిస్తలేదు.
బంద్ చేసిడే లేదండి కూలర్ అసలు
ఉహ్ హు కూలర్లు బంద్ చేసలేదు ఫ్రీ కరెంట్ బిల్లు కూడా వస్తదో రాదో ఈ నెలల
ఉహ్
ఫ్రీ కరెంటు బిల్ ఎగిరిపోయేటట్టే ఉంది.
హలో
ఆ వినిపిస్తుంద అండి.
ఆ వినిపిస్తుందండి
ఆ వినిపిస్తుందండి
ఉహ్ ఈరోజ అయితే ఫార్టీ ఫైవ్ ఉందాట అండి ఎండ.
ఆ అవునండి ఉందండి రోజ అంతే ఉంటుందండి. ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటంది.
ఉహ్మ్
ఎండా అసలు తగ్గుతలేదు ఇప్పుడు కూడా థర్టీ ఫైవ్ చూ పెడుతుంది నైట్ కూడా
ఆ బాగా వేడి టెంపరేచర్ ఉందండి. తెలుస్తలేదు కాని మధ్యాహ్నమైతే మంటి దగ్గర వాళ్ళింట మరి ఇంటి దగ్గర వాళ్ళ ఇంట్లా కొంచెం దూరం ఉంటది ఆ వతు చె ఎట్లున్నాయండి మధ్యాహ్నం అయితే ఇక వాళ్ళ ఇట్లనే చెట్ల కింద కూర్చుంటున్నామండి
అవునండి
ఉ
చెట్ల కింద చల్లగా ఉంటదండి
చెల్లకండ విపరీతంంత బాగుంది
ఉహ హ ఎండాకాలం చేసే పనుని చేశారండి మన మిరపకాయలు వాటి పకోవడం పసుపు పట్టించుకోవడం
చింతపండు అయిందండి చింతపడు అయింది మ కారం పట్టి చూడ అయింది పచ్చడి పెట్టుడైంది ఆ ఒక పసుపు మాట్ తీయాలండి
చింతపండు అంటే గింజలు పట్టారా
ఆ అవును చింతకాయ తీసుకొని పొట్టు తీసి ఎండ పెట్టి ఎండలో వేడి వేడిది కొట్టి గింజ తీసి రెండోలు ఎండబెట్టి
ఉహ
కొంచమంది చరిపి ఫ్రిడ్జ్ లో ఎ అంటే కొంచెం కొంచెం భయంం ఎడత
అంటే అమ్మ వచ్చిందా అండి మీకు చెట్టుందా
లేదండి అది మా తెలిసిన వాళ్ళు పల్లెటూర్లో తెచ తెుకున్నార అయితే తెప్పించుకున్నామ అండి
అవునా
హ
కొంతమంది చెట్లు కూడా ఉంటాయి కదా అండి
అవునం లేద అవునండి
ఓకే అండి.
ఓకే ఓకే అడి థ్యాంక్ యూ అండి.